హలో
హలో నమస్కారం అండి
నమస్కారం అండి ఎలా ఉన్నారు
ఆ మంచిగున్నామండి మీరు
బాగున్నామండి
తిన్నారా
ఆ తిన్నాం అండి మీరు తిన్నారా
ఆ తిన్నాను అండి
ఏం తిన్నారండి
ఏం లేదండి జస్ట్ ఇదే ఏం వంకాయ అన్నం
ఆ
మీరండి
నేన పిజ్జా అండి
అవునండి ఎందుకు తింటారండి ఆ పిజ్జల్ అవి ఇవి హెల్త్కి మంచిది కాదు కదండి
జస్ట్ వన్స్ అండి ఎప్పుడోసారి తినక చాలా రోజులయింది
ఓకే బట్ రెగ్యులర్గా తింటే చాలా ఆ లేదండి తక్కువ తింటానండి బట్ రేర్ కేసెస్
ఆ నేను కూడా అంతే అండి చాలా రోజులయిందని చెప్పేసి ఈ రోజు ఆర్డర్ పెట్టుకొని తిన్నామండి
అవునా అండి
ఉమ్
ఓకే కాదండి
ఆ చెప్పండి
మీక ఈ మన ఇండియాలో ఉండే ఫారెస్ట్ గురిం ఫారెస్ట లేదంటే అనిమల్స్ గురించి ఫారెస్ట్ లో ఏమైనా అడవులు గురించి ఏమైనా తెలుసా అండి
ఆ తెలుసండి మెయిన్ గా ఫారెస్ట్ అ తే నాకు ఇక్కడ గుర్తొచ్చేది ఏంటి అంటేనా నల్లమల్ల ఫారెస్ట్ అండి
అవునండి
ఆ మీకండి మీకు అట్ల ఏమన్నా ఫారెస్ట్ అనగానే గుర్తొచ్చే ఫారెస్ట్ ఏమన్నా ఉందా
ఆ శేషాజలం ఫారెస్ట్ అండి
ఆ
అలా
నాకు ఫారెస్ట్లు అంటే చాలా ఇష్టం అండి దాంట్లోకి వెళ్ళాలంటే ఎందుకంటే అక్కడ ఏం పొల్యూషన్ ఉండదు ఏం ఉండదు స్వచ్చగా గాలిని పిల్చుకోవచ్చు
అవునండి స్వచ్ఛమైన గాలి ఉంటుంది ఇంకా మనకి కావల్సిన ఫుడ్ దొరుకుతుందండి కొన్ని చోట్ల.
అవునండి నాచురల్ గా ఉంటాయి అవి
కానీ వెళ్ళడం రిస్క్ కదండి.
అవునండి లయన్స్, టైగర్స్ అన్నీ ఉంటాయి, ఇవి దొరికితే అయిపోతాము. దొరికితే చంపేసి తినేస్తాయ్ అండ్, ఆ అవునండి బట్ కానీ బాగుంటుందండి, మనము ప్చ్ వెళ్ళేటప్పుడు కొంచెం మం మంచిగా ఆరెంజ్మెంట్స్ అన్నీ చేసుకొని ఎళ్తే, సేఫ్ ప్లేసెస్ ని చూసు కోని వెళ్తేగినా బాగుంటుందండి, మనం అక్కడ ట్రెకింగ్ చేయడానికి గని అలా అంతా.
అవునండి
మీరెప్పుడన్నా తిరుపతి వెళ్ళారా అండి?
ఆ వెళ్ళానండి
ఆ తిరుపతి దగ్గర ఫారెస్ట్ ఉంటుంది కదండి?
అవునండి
అది చూడడానికి ఎంత బాగుంటుంది కదండి అసలు పట్ చదం పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది.
అవునండి మొత్తం గ్రీనరీనే మొచ్చం ఆక్ కు, చెట్లు అంత పచ్చగా బాగుంటుందండి, కాదండి మీర్ మీరు ఎప్పుడైనా ప్చ్ అంటే అలిపిరిమెట్లెక్కడం అలాటిది చేసారా?
ఆ ఆ వె ఎక్కాం మండి అలిర్పిమ్మేట్ ట్లూ అది మొత్తం ఇంకా ఫారెస్ట్ నుంచి ఆ అవునండి మధ్యలో మధ్యలో జింకలు, పందికొక్కులు అన్నీ వస్తూ ఉంటాయండి.
అవునండి ఆ కాదండి మీరు ఎప్పుడు పులుల్ళు అవునండి మీరు పులులు కానీ ప్చ్ లేదంటే ఇంకా ఎలుగు బంట్లు కానీ చూల్లేదా అండి వెళ్లేదప్పుడు?
ఫారెస్ట్లో ఎప్పుడు చూడలేదండి, అవి మీరు చూసారా అండి?
ఆ మేం పులిలను చూలేదు గనీ ఎలుగుబంటిని చూసామండి, డైరెక్ట్ గా అలా ఎక్కేదప్పుడు.
అవున అండి దగ్గరలో ఉందా మీకీ, లేకుంటే దూరంగా వెళ్తుందా అది?
లోనే ఉందండి. చాలా దూరంలోనే ఉంది, ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అలా ఉంటుంది.
ఒకటే ఉందా అండి అది?
ఆ ఒకటే తిరుగుతుండందండి, అందరూ మనుషులందరూ ఒక గుంపు అయి అరవడంతో, పోలీసులు అందరూ రావడంతో ప్చ్ అరుస్తుంటే అది ఎళ్ళిపోయిందండి. చిన్నదే అండి పెద్దదేం కాదు.
ఆ అవునండి మనుష్ మనుషులు అందరూ గుంపుగా ఉంటేనే ఏ, అన్ని జంతువులు భయపడతాయండి ఒచ్చేకి
అవునండి ఈవెన్ పులులు కూడా అండి మనం ఇన్ కేేస్ ఎవరు లేరు మనమే ఉన్నాం వాటికి దొరికినాం, దొరికాం అనుకుంటే ఆ టైమ్ లో మన చేతుల్లో ఏమైన్నా కట్టే అలాంటివి ఉంటే పైకెత్తామంటే అండి చేతులు అవి వాటికి ఒక ఫియర్ స్టార్ట్ అవుతుందండి. భయం, అనేది, వస్తుంది. లైక్, మనకన్నా, పెద్దగా ఉంది. ఇదేమో, మనకన్నా, పెద్ద, జంతువేమో, అని, భయపడనికి, వెళ్ళిపో, వెళ్లిపోతాయండి.
అవునండి, కాదండి, మీరు, తర్వాత, తిరుమల, దర్శనం అయిపోయిన, తర్వాత, జపాలికి, వెళ్ళారా, అండి, ఎప్పుడన్నా,
ఆ, వెళ్ళామండి.
అది, ఫారెస్ట్, మధ్యలో, కదండి. ఉండేది,
అవునండి
అక్కడ, కూడా, బాగుంటుంది. కదండి, అస్సల్, వ్యూవర్ అంత, అక్కడ మీరేమన్నా, పశు, పక్షుల్ని, చూసారా, అండి.
ఆ, పక్షులు, చాలా, కనిపించాయి. కానీ, వాటి పేర్లు, నాకు, తెలియదండి.
ఆ, ఉడతలండి, ఉడతలు, కనిపించాయా, దానీ తోక ఒక రెడ్ కలర్ లో ఉంటాయి.
అంత, గుర్తులేదండి. చాలా, ఏళ్ అయిపోయింది. వెళ్ళి, అక్కడికి,
అవునా
ఆ
దాంట్లో, అక్కడ, మనమేదన్నా, గాని, ఫుడ్, ఏమన్నా, ఇస్తేనా, అవసలు, పక్కకేళ్ళవండి, అవి, అలానే, తింటూనే ఉంటాయి. ఇంతమంది మనుషులు వచ్చినా కానీ భయపడకుండా
అవునండి, వాటికి, ఫుడ్ ఆకలివుతుంటుందా,, అంతే ఇంగా మనం ఇస్తే అది, ఏమనుకుంటాయంటే, పాపం, మనకి, ఇచ్చారు, మంచోళ్ళు, అనుకొని అక్కడే ఉండిపోతాయండి.
ఆ, అవునండి, నాకు, ఎప్పుడు, ఒక, ఆశ ఉండే, అ అట్లా, ఫారెస్ట్, అట్లా, వెళ్ళినప్పుడు, నేను పులుల్ని ఎలుగు, బంటుల్ని, సింహాలని, చూడాలని, ఆశండి. కానీ, చూసిన, తర్వాత, మళ్ళీ, నేను ఉంటాన నా నాకు, ఉండాలని, కూడా, ఆశ ఉందండి.
ఉమ్ వాటిని, చూసిన, తర్వాత ఉంటారో, ఉండరు, అండి అంత సాహసం, చేయ్యోద్ద,
ఆ, అందుకే, ఇంక, ఆగి
అలా, చూడాలనిపిస్తే, జూకి, వెళ్ళండి జూలో చూడండి అక్కడయితే, చూసినా కానీ మీరు కన్ఫామ్ గా ఉండరు
అన్నీ, ఇంకా, బోన్లు, ఉంటాయి. కాబట్టి ప్రతికే అవకాశం ఉందండి.
అవును,
మీరు, మీరు అట్లా మెట్లు ఎక్కేటప్పుడు మీరు పందుకొక్కుల్ని, చూసారా అండి.
ఆ, చూసామండి, అవి పందికొక్కులు, కాదండి. అడవి పందులండి, అవునండి, చూసామండి, మేం చాలా
పందికొక్కులు, కూడా, ఉన్నాయండి. వి
ఆ, నేను, అవ్వేం, చూడలేదు. కానీ, అడివి పందులు చూసానండి.
ఆహా, అడవి పందులు, ఎప్పుడు, ఒక లైన్ లో పోతూ, ఉంటాయి, కదండి,
అవునండి, గుంపులు గుంపులుగా, వెళ్తూ ఉంటాయి. మ్యాక్స్, ఎప్పుడు కానీ విడిచిపెట్ టి గుంపును వదిలిపేట్టి, వెళ్ళవు,
జింకలు, అయితే, వాటికి ఇష్టం వచ్చినట్టుగా, తిరుగుతాయి. గానీ
పోతాయండి,
ఆ అడవి పందులు చాలా డిసిప్లెన్ అండి అసలు
అవును
మేము మొన్న వెళ్లేేటప్పుడు కూడా చూసామండి బాగా లైన్ గా వెళ్తున్నాయండి అడవి పందులు ఎంత చూడ ము చ్చటగా ఉందో ఆ దృశ్యం
అవునండ్డి
ఆ
కాదండి
ఆ అండి
మీరు నల్లమల్ల ఫారెస్ట్ అంటే ఇష్టం అని చెప్పారు నల్లమల్ల ఫారెస్ట్ అంటే మీ ఊరికి ఏమైనా దగ్గరలో వస్తుందా అండి
ఏం మాట్లాడుతున్నారండి అసలు మా ఇంటి మా ఊరి పక్కనే నల్లమల్ల ఫరెస్ట్ స్టార్ట్ అవుతుందండి అక్కడ ఇంకా
ఓహో అవునాఅండి
ఆ కాబట్టి నాకెప్పుడు అడవి చాలా దగ్గరలోనే ఉందండి కానీ ఆ ఊరు ప్రజలంతా చాలా భయ భయపడుతూ కూడా ఉంటారండి మేమంతా కంచెలు అన్నీ వేసుకుంటామండి ఎందుకంటే ఆ అడవి నుంచి ఏవైనా వచ్చేసి మమ్మల్ని చంపేస్
ఉమ్ అవును క్రూరము క్రూర మగ మృగాలు ఇంకా అలాంటివి ఏమైనా వస్తా
అదే అండి అప్పట్లో మాకి గొర్రెలు ఉండేవండి ఒక పులి వచ్చేసి ఒక మూడు నాలుగు గొర్రెల్ని చంపేసిందండి
అవునా అండి మనుషుల్ని ఏం చేయలేదు కదండి
మనుషుల్ని ఏం చేయలేదండి నైట్ టైమ్ వచ్చింది అందరూ పడుకున్నారు అవ్వి ఒకటే బయట ఉన్నాయండి
ఓకే అండి
అందుకని అప్పటి నుంచి మేమేం చేసామంటే మొత్తం అంతా ఫెన్సింగ్ కేసి దానికి లైట్ గా కరెంట్ పాస్ చేశామండి అంటే దాన్ని ముట్టుకుంటే అవేం చచ్చిపోవు జస్ట్ ఊరికి షాక్ కొట్టేలాగా
తెలుసాండి మేము తోట చుట్టూ అలా వేసామండి సోలార్ ఫ్యాన్స్ జస్ట్ ముట్టుకుంటే షాక్ వస్తుంది కానీ మనుషులకి జంతువులకి ఏం హాని లేదు అందుకే షాక్ వచ్చిది అంతె
ఆ అదేనండి అలా మాకు తేనె గూడా ప్యూర్ తేనె దొరుకుతుందండి అసలు
అవునా మీక్
ఉమ్ మీరెప్పుడన్నా ప్యూర్ తేనె తిన్నారా అండి అంటే అప్పుడే తెచ్చిన తేన
ఆ తిన్నానండి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒకసారి ఆ మా తాత నేను తోటకి వెళ్తుంటే అక్కడే కొండ దగ్గర ఉన్నవాళ్లు తేన పట్టుకొని వచ్చారండి తీసుకొని వచ్చారు అలాగే ఇంకా అదేమంటారు మొత్తం గూడు మొత్తం తీసుకొని వచ్చేసారండి
ఆ చాలా రుచికరంగా ఉంటుందండి అసలు
ఆ అవునండి చాలా మధురంగా
చెడిపోని ఒకే ఒక ఫుడ్ ఐటెమ్ అదే కదండి
తేనే నండి అవునండి భూప్రపంచం ఇ ఎన్నేళ్ళు బతుకున్నా చెడిపోనిదంటే అదోక్కటే అండి.
ఆ అదే అండి నేను ఊరి పక్కనే నల్లమల్ల అడవి ఉంది కానీ నేను ఎప్పుడూ జంతువుల్ని అంటే క్రూరమృగాల్ని చూడలేదండి అసలు
వద్దులే అండి ఎందుకు అంత కోరుకుంటున్నారు ఆవులు వాటిని చూస్తే మనం ఉండాలి గదా మరి
ఆ అదే అండి మేము ఫెన్సింగ్ వేసిన తర్వాత మాకు మళ్ళీ ఇంకొక భయం ఉండుండే అదేంటంటే పాముల భయము
అవునండి
ఆ అవునండి
అవి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలండి మాకు కూడా ఉందండి భయం
ఆ కాటేస్తే ఇంక అంతే అండి ఇంగ
అంతే అండి అవునండి సరే అండి అలా అయితే
సరే అండి బాయ్ అండి
ఆ బాయ్